ఆ నమస్తే అండి
నమస్తే అండి చెప్పండి బాగున్నారండి బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి బాగున్నామండి
మంచిగున్నమండి
అయినే అంటే పను చేసామంటే అయినయా పనులు
ఆ అయినయండి అయినయి ఇంకా మీతో మాట్లాడదామని ఫోన్ చేసాను
ఉమ్ చెప్పండి ఎలా గుర్తొచ్చా మేము
ఆ చల్రోజులైందండి మాట్లాడి ఇన్స్టాగ్రామ్ లో ముధొక పో ఫోటో చూసాను అ చీర చాలా బాగుందండి ఇక్కడ షాపింగ్ చేసిరో అడుగుదాం అని చేసినా అసలు ఎంత బాగుందండి బ్లూ కలర్ కి వైట్ కలర్ బ్లౌజ ఎలా ఎసిర్రో
అ చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదములు
ఎక్కడ తీసుకున్నారండి షాపింగ్ బాగా తీసుకుంటారండి ఆ ఒక్క ఫోటో చూసి నేను ఇంకా మిగిలిన అన్ని చిత్రాలు కూడా చూసానండి అసలు త బాగున్నాయి మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ
ఎక్కువ హైదరాబాద్లో తీసుకుంటామండి మేము ఎక్కువ
ఆహా సిటీలో
ఆ సిట్ హైదరాబాద్ లో ఎక్కువ తీసుకుంటాము ఇక షాప్స్ ఉంటాయిండి శ్రీనివాస్ షాపింగ్ కాని కొన్ని కొన్ని షాపులో తీసుకుంటామండి ఇక
అసలు ఎంత బ అంటే మీరు చీర తీసుకొని దానికి ఏమన్నా మళ్ళీ డిజైన్ వర్
ఆ నేను ఎప్పటికైనా శారీలో ఉన్న బ్లౌజు కట్టుకోనండి దానికి మ్యాచింగ్ ఆపోజిట్ వేసుకుంటాండి అట్లా దానికి వ్యతిరేకం తీసుకుంటా నేను
ఆహా అదే అసలు కాంట్రాక్ట్ ఎసిరు చాలా మంచిగా అనిపి చింది మాకు చూడ్డానికి
ధన్యవాదములు అండి
ఆ ఇంక ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేపిస్తున్నారా అండి
ఆ లేదు ఇంకేం తీసుకోలేదు ఇప్పుడు మళ్ళా ఎప్పుడైనా పండుగలు అట్లా వస్తే తీసుకుందామని అనుకుంటున్నామండి ఇంకా
ఇప్పుడు మీతి మీరు అది బ్లూ కలర్ది చీర క టి దాని మీద మిర్రర్స్ అని ఏపిచ్చి అండి లేకపోతే చీర ద్వారా
ఆ ఏప్ ఏప్ ఎపిచ్చిరు కొట్టది అద్దాలు అద్దాలు షాప్ ఆళ్ళోకి వేస్ స్తె క్లాప్ అడం మే ఒక మంచి ఐడియా ఇస్తే వాళ్ళు చేసిరండి
అంటే మరి దానికి ధర ఎక్కువ అయితది కదండి ఖర్చు
ఆ ఖర్చుఅంటే మన బడ్జెట్ లో చెప్పాలండి ఎక్కువ హెవీ కాకుండా చిన్న చిన్న కూడా ఏయ్యమంటే ఎస్తారు వాళ్ళు
ఆహా అంటే ఒక్క అద్దం ఎంత పడ్డదని ఏమన్నా తెలుస అంటే నాకు అది చాలా బాగా నచ్చింది ఇంతగనం అడుగుతున్నాను ఏమి అనుకోకండి
ఆ అట్లా ఏం లేదండి నచ్చినప్పుడు అడిగితే అల తప్పు ఏముందండి
మ్
ఆ ఒకటి ఇది అద్దం కి టూ రూపీస్ రెండు ప అట్లాఅడిదండి
ఆహా మళ్ళీ అంటే అద్దంకి ఒక్కటి కుట్టినందు కూడా వేరే ఉ
ఆ అవునుగ మొళ్ళ మొళ్ళ దారం తోటి జేస్తారు కదండి దాని మొత్తంగా
అవునండి
అట్లా అని చెప్పి ఎస్తున్నారండి బాగా
ఆహా అయితే మొత్తము అంటే ఎన్ని వందల వరకు జేయించిరండి అట్లా
ఆ తక్కువనే అండి ఒక ఐదు వందల్లోనే అయిపోయిందండి
ఆహా అయితే తక్కువలో మంచిగా జరిగినట్టుంది చీర
ఆ తక్కువలో మంచి నీట్గా స్మూత్ గా మంచి జరిగిందండి అట్లనే
బాగా అనిపించింది అంటే నేను అనుకున్నా మళ్ళ ఫోటోలోనే అంత బాగుందేమో బయట బాలేదేమో అనుకున్నా గాని
ఆ ఆ మంచి మంచిగుందండి చ బా చాలా బావుంది
ఇంకొక దాంట్లో మళ్ళీ మీ పిల్లలకి ఎక్కడ తీసుకుంటారండి
పిల్లలకైతే సిటీలే అండి బ్రాండ్ ఫ్యాక్టరీ అక్కడ తీసుకుంటామండి ఎక్కువ
ఆహా మీరు అంతా షాపింగ్ అంతా అక్కడే చేస్తార అన్నమాట ఇగ
సొబ్రాన్ ఫ్యాక్టరీ అంటాడు ట్రేడ్ర్స్లలా ఎక్కువ అయితే అక్కనే ఎసుకుంటామండి ఇగ మేము
ఆహా అయితే చాలా బాగా కానీ ఓపిక అండి ఇయరింగ్స్ ఆ చైన్ కూడా అన్ని కరెక్ట్ గా మ్యాచింగ్ వేసి చాలా బాగా ర
అంతే ఇగ మనం ఆడోళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది కద అండి
అవును అవునవును కానీ దానికి తగ్గట్టు బాగా సెట్ అయిపోయింది మరి నాకు కూడా చెప్తారా అండి ఎక్కడ చేయించుకు లొకే షన్ అన్నట్లా
ఆ చెప్తా చెప్తా సిటీలో ఉంది రకుస్ సారి నేను చార్మినార్ కూడా ఓయిస్తానండి ఎక్కువ
ఆహా
అమ్మడి దగ్గర కూడా మనకు గావాల్సిన చైన్స్ బ్యాంగిల్స్ నేను ఒకొకసారి ఏందంటే వన్ ఇయర్ సరిపోయేంత బ్యాంగిల్స్ అవన్ని కొనుకుంటాంట నేను గోల్డ్ ల్లా ఇట్లా మిక్స్డ్ ఉంటే కలర్స్ అన్ని అన్ని రకాల కలర్స్ అట్లా ఎక్కువ నేను చార్మినలో తీసుకుంటామండి
ఆహా
యినా సర రబర్ వంటనా సార్ అ నేను చార్ మినార్ తీసుకును
అంటే ఈ క్లాత్ కూడా దొరుకుతుందండి అక్కడ
ఎక్క మొత్తం ఏటు జడ్ అన్ని అన్నిీ దొరుకుతాయండి మనకు అక్కడ ఆ మీకు ఒక ఓపిక తెచ్చ కని పోలగాని మనకు మొత్తం దొరుకుతాయండి మనకు అక్కడ
ఆహా అసలు చెప్పులు కూడా బల వేసిరండి మీరు దానికి తగ్గట్టు ఆ కలర్ క్రీమ్ కలర్ వైట్ ఇట్లా స్టోన్స్ వచ్చి అంటే అన్ని చూసినాని ఏమ అనుకోకండి నాకు చూడ్డానికి చాలా మంచి
అట్లేం అనుకోమండి ఆ ఇ ఆడవాళ్ళట్ అవునవునవును మీరు ఇట్లా అన్నిీ గమనించినంటే అబ్బా బాగానే అండి థ్యాంక్స్ అండి ఇట్లా అన్ని గమనించి చూసినందుకు
అంటే కొంతమందికి ఏమో నచ్చుతుది కొంతమందికి ఏమో నచ్చదు కదండి
అవునవున అడి అవును
కానీ చాలా బాగా చేసిర్రు బ్లూ కలర్ శారీ వైట్ కలర్ మళ్ళీ చెప్పులు వైఫ్ ఇయర్ రింగ్స్ స్టోన్ అది అది ముత్యం కదండి మీరు పెట్టుకుంది
అవునవునండి అవును
అంటేది అసలు చాలా బాగుంది బ్లాక్ కలర్ అయితే ఏదైతే ఉంటుందండి
బ్లాక్ లో గోల్డ్ కూడా బాగుంటందండి కాండి ఆపోజిట్ ఏస్తరా బ్లాక్ గోల్డ్ బాగుంటది అదే
ఆహా అంటే బ్లాక్ శారీకి గోల్డ్ బ్లౌజ్ అట్లా సెట్
ఆ అట్లా అట్లా అవునవును
దాని మీద గోల్డ్ మిర్రర్స్ ఏపియమంటర అండి
ఆ గోల్ గోల్డ్ వేసుకోటి ఇ బ్లాక్ బ్లాక్ ఇట్లా ఉంటాయి అని మాములుగా మంచెస్ బంచెస్ లాగా వేసుకుంటే కుడా బాగుంటది
అయితే నేను దాని బదులు పూసలు ఉంటాయి కదండి అది పెట్
అట్లా కూడా ఏపీచ్చుకోవచ్చు అండి ఆ అట్లా కూడా ఎపిచ్చుకోవచ్చు మడి స్టవ్
హ అంటే లేస్ అవన్నీ ఎక్కడ బాగా దొరుకుతయో మీకు
అద చెప్పండి కదండి ఎక్కువ చార్మడిపోతా అండి అక్కడ ఏటు జడ్ దొరుకుతయి
ఆహా అంటే ఇక మాకు ఇక్కడ దూరం ఉంటది కదండి కొంచెము అందుకే ఆలోచిస్తాం అంత దగ్గరకి అట్లా పోవాలా అనిపిచ్
ఆహా
ఆ మా రేవంతన్నా మాకోసం ఫ్రీ బస్ పెట్టిండి మా రేవంతన్నా
ఆహా
పొదుగల పిల్లలు పోగంగనే పొద్దులు వెళ్ళేసి ఐదింటి కల్లో వచ్చేస్తామండి ఇక
ఆహా అంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళ అందరు కలిసి ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తారేమో
ఎందుకంటే అప్పుడు అక్కడ తక్కువ ధర ఉంటది కదండిగ ఇక్కడ అన్నీ ఆడ ఒకట పది రూపాలు అయితే ఇక్కడ యాభై రూపాల కి అమ్ముతారు అండి తెచ్చి
అమ్మో అయితే చానా ఎక్కువ అది కదండి కాస్ట్లీ ఉంటట్టు
కాని అందరం కలిసి వెల్లోసోస్తాం అట్లాంటిగా
మీకు పిల్లలు పాపనా అండి బాబులేనా ఉన్నారా అంటే మీరే ఎట్లా రెడీ అయ్యారంటే పాప ఉంటే ఇంకా బాగా తయారు చేసేటోల్లేమో
ఆ అది ఇష్టమని ఆ దేవుడు ఇయ్యాలేదండి ఏం చేస్తాం దానికి
ఆ అంటే మీరు చనాా ఇంట్రెస్ట్గా రెడీ అయి మంచిగా ఉన్నారు కదా అదే మీకు ఓపిక ఉంది కాబట్టి ఇది అయనా అబ్బాయిలు అయితేనే మంచిగా ఉంటదిలేండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు
ఆ ఏం చేసుకుంటార అండి వావ్ మనకంటే ఎక్కువన్నా అంటే ఆడలు షూ అంటాడు అద వాచ్ అంటాడు అన్నీ రక మ్యాచింగ్ మ్యాచింగ్ అంటారుండి
అబ్బాయిలక్కే ఉందండి ఒక్క ప్యాంట్ వేసి మూడు షర్ట్లు కొన్నా అయిపోతుది
ఆ ఎసిన ప్యాంట్ మళ్ళయ్యారు ఎసిన షర్ట్ మళ్ళయారుండి ఓ చూసిందల్ల కావాలంటారు ఇ బ్రాండెడ్ బ్రాండెడ్ అంటారండి ఆ బ్రాండెడ్ బ్రాండెడ్ ఆంటారండి ఇప్పుడు
వాళ్ళ
ఇక నచ్చింది కొనిపియ్యాక మళ్ళా బాధపడతారు కదండి ఇగా అల్లు బాధ పడితే మనం తట్టుకోలేం కదండి ఇగా
షూస్ అయినా అవ అయినా అన్ని కావాలంటారు ఇప్పుడు పిల్లలు కూడా
బ్రాండెడ్ అడుతుంది బ్రాండడ్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది నార్మల్తే తక్కువ లో వస్తుందని చెప్పేసి అంటారంండి పిల్లలు మామూలు షెర్ట్సే టూ థౌజండ్ లో చూస్తారంండి ఇంకా రెండు వేలల్లో చూస్తారు తెలుసా అండి ఆ అట్ంటడి పిల్లలు అదే అంటున్నా మగ పిల్లలు ఎం తక్కువ ఆడపిల్లల
ఇక ఉన్న వాళ్ళంటే అట్ చూసారు కానీ మనం లేదు కాబట్టి
అట్లా వాళ్ళు పిల్లలు అర్ పిల్లలు అర్థం చేసుకోరుకోదండి ఇక ఇ వద్దు అంటే బాధపడతారు ఇ ఇప్పుడు ఒకసారి అదిచ్చది అని చెప్ప అంట
ఏదో ఏదో ఒక పండుగ కాబట్టి కష్టమో నిశ్తురమో ఏదో ఒకటి మనం చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా
ఆ మనం తక్కువ చేసుకోవాలి పిల్లలు పెట్టాలింతేని
ఈ అన్నిటికి అట్లనే అడ్జస్ట్ అయితేనే ఉన్నాం కదండి
ఆ ఇక అంతే కదా ఏంచేస్తాం ఇక మనం అడ్జస్ట్ ఐతన్నం అంటావ్ ఎప్పటికీ ఇగ
అంటే ఏది ఏమైనా కానీ మంచిగా ఉండండి చీర ఇన్నిసాల
ఆ చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ ధన్యవాదములు అండి
అంటే ఇంకొకసారి ఇప్పుడు బ్లూ కలర్ బ్లాకే కాకుండా వైట్ మీద అయితే ఏది బాగుంటదండి ఇంకొక్కసారి వైట్ కలర్ ఆరెంజ్
బ్లౌజా బ్లౌజ్ కంటారా మీరు
కలర్ దాని మీదతే బ్లౌజస్ ఎత్
ఇట్లా వైలెట్ పరుపులు కూడా బాగుంటదండి
వైలెట్ కలరా
ఆ ఆ ఆగుడు చాలా బాగుంటది వైట్
మెరున్ అయితే సెట్ అవుతద అండి
మెరూన్ కూడా అంటే మెరూన్ కూడా కూడా ఒకే ఉంటాయి కానీ కొంచం కలర్ ఇంకా బ్రైట్ గా ఉంటంది అన్నమాట అట్లా
ఆహా ఆరెంజ్ కయితే
లావెండర్ కలరు ఇట్లా పర్పుల్ ఇట్లా
ఆ
బాగుంటుందండి అట్లా
ఆహా అయితే అదే షాపింగ్ ఎప్పుడనా కుదిరితే మనం కలుద్దామ అండి ఒకసారి
ఆ తప్పకుండా తప్పకుండా కలుదా
ఎందుకంటే మీరు అన్ని బాగా చెప్తున్నారు కలర్స్ అయినా కాంబి నేషన్స్ అయిన చానా మంచిగా అనిపిస్తుంది
ఏదో ఆంటిగా అట్లా ఇగ
అంటే అట్లా కాదండి చూసే తెలిసుది నేను అన్ని చి త్రాలు చూసిన దాంట్లో
ఆహహా
చాలా మంచిగా అనిపించింది అంటే మీరే గాదు మీ పిల్లలు నేను అనుకున్న అరే ఇద్దరు ఆ పిల్లలు మరి పక్క వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉన్నారేమో పిల్లలు వాళ్ళని ఎట్లా రెడీ చేసిర్రా అని ఫ్రాక్ అన్నా ఏదన్న చూద్దా మని చూస్తున్నా కానీ ఎక్కడ కూడా నాకు దొరకలేదు
ఇగ ఆడపిల్లలు లేరు కదా అండి మొగ
ఆ అదే మీరు నెంబర్ ట్యాగ్ చేసిర్రు కదా ఫ్యాషన్ ది అని అందుకోసమని అది చూసి చేసినండి నిజంగా చాలా మంచిగ అనిపించింది సరే అండి ఎప్పుడైనా ఉంటే నేను ఆ కలుస్తానండి
అవునండి తప్పకుండా అండి ఓకే ఆ సరే అండి ఆ అవునండి బాయ్